హలో
హాయి
హాయ్
వాట్సాప్
నథింగ్
తిన్నారా
లేదు ఇంకా
వై ఇంక మీ టైమ్ అవట్లేదా
ఇంక టైం అవ్వలే అండి
అవునా అండి
ఏం చేస్తున్నారు?
నేను నా కాలేజ్ వర్క్ చేసుకుంటున్నాను.
కాలేజ్ వర్కా
రేపు మాకు ఇంటర్నల్ ఉంది సో ఒక వర్క్ షీట్ పెన్ పెండింగ్ఉంటే రాసుకుంటున్నా
ఓహో మీకు వర్క్ షీట్స్ ఉంటాయా
అవునం మీకు రికార్డ్స్ ఉం టయ
రికార్డ్స్ ఉంటాయి
ఓ వావ్
ఉమ్ వావ్ అంటా వావ్
ఓ సో సైడ్
హ్మ్ అలా అనాలి
మీకు ఒక ఒకటే దగ్గరే కాబట్టి ఒకటే బుక్ లో కాబట్టి ఈసీ ఉం ఉంటది మేమేమో ఒక్కొక్క పేపర్ లో రాయాలి అదొక లాంగ్ ప్రాసెస్
ఏం కాదు
అవునా ఇంకా మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ నెక్స్ట్ ఏం చద్
జాబ్ చేయాలి ఏం చేస్తాము
జాబ్ చేస్తారా హైర్ స్టడీస్ ఏం లేదా ఇగా
జాబ్ చేయాలి జాబ్ ఏం రాకపోతే ఎ స్టడీ చేయాలి
వావ్
ఉమ్ ఫస్ట్ అయితే జాబ్ ఫస్ట్ జాబ్ పేయినా ఫకస్ తరవాత
అవునా
ఉమ్
క్రికెట్
ఏమేంది
మీకు ఏదంటే చాలా ఇంట్రెస్ట్ వాచింగ్ అంటే హ్యాబిట్స్ లాగా మీరు ఏం చేస్తారు రోజు
ఏం లేదుండి రీల్స్ చూస్తా రీల్స్ లేదా సిరీస్
వావ్ ఎంత మంచి వాళ్ళండి మీరు అసలు
కదా నేను చాలా మంచిదాన్ని
అయితే మీ మాటట్లో అర్థం అవుతుంది
ఉమ్ థ్యాంక్ యూ కానీ మీరు మంచిళ్ళండి ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్తారా
నేను చెప్తానండి నేను మంచిదాన్ని కాబట్టి
అవునా నువ్వు మంచిదానివ్వండి ఇ నువ్ మంచిదాని అన్నా అంటే నువ్వు కూడా మంచిదానివ
ఓ వావ్
ఉమ్
వ రీసెంట్ గా ఏమన్నా మొగ్ విస్ చూసారా?
రీసెంట్గా, నేను మూవీస్ చూడ అండి, సిరీస్ లో రీల్స్ చూస్తా.
వావ్ అండి. ఎందుకండి మూవీస్ ఇంట్రెస్ట్ దా మూవీస్ త్రీ అవర్సే కదా సిరీస్ సండే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చూడాలి
ఏమో ఒకప్పుడు చూసేదాన్ని మూవీస్ కానీ ఇప్పుడు మూవీస్ పైన ఇంట్రెస్ట్ రావట్లేదు ఎంత
అంటే సిరీస్ క అలవాటు అయిపోయారు కదండి అట్లానే ఉంటుంది
ఉ అందుకే కావచ్చు అది అల్వాటు అయితే ఇది ఉండదు ఇది ఉంతే అది ఉండదు
నేను కూడా ఒక హార్ట్ బీట్ సిరీస్ చూసున్నాను
అవునా ఎప్పుడు స్టార్ట్ చేశారు
ఇటి ఒక హాలిడేస్ కదా హాలిడేస్ తో చూశాను కొంచం చాం మా ఫ్యామిలీలో మా మా క చూస్తుంటే, అల్ అలా చూశాను.
తొంగి తొంగి ఎందుకండి చూసారు? మంచిగెల్లి చూడొచ్చు కదా, పక్కన కూసోని.
అంటే నాకు అంత్ కా, లాంగ్ సిరీస్ లాంటె ఇంట్రెస్ట్.
అట్ నేన్ చూసా, హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి.
మీరు చాలా గ్ గ్రేట్ అండి.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్.
ఇంకా అండి మరి?
ఉమ్
హలిడేస్ లో ఏం చేసిర్రూ?
ఏం లేదండి. మేము ఇల్లు కట్టుకున్నాము, ఇంక అక్కడ షిఫ్ట్ అవ్వడానికే టైమ్ అయిపోయిందండి.
అవునండి మరి మరి, కొత్త ఇంటి పార్టీ ఇవ్వరా అండి? ఎందుకలా చేస్తర్. మా సీనియర్లో కం అక్క వుంటుంది. కొత్తిళ్లు కట్టుకున్నరు, పార్టీ ఇవ్వమంటే ఇవ్వ అంటుంది. మీరు కూడా అలానే చేస్తారా? సరే అన్ టైము రాదండి, మనమే తెచ్చికోవాలి.
సరే అండి, తెచ్చుకుందాం ఆ టైం ని.
గ తీసుకోపొండి మీ జూనియర్స్ ని, ఎక్కడికన్నా.
రేపాన్ నేను వేరే దగ్ దగ్గర ఉంటా అండి, వాళ్ళని నేనేపుడ్ నేనెప్పుడు తీసుకెళ్తా? వాళ్ళకి పనులుంటాయి, వాళ్ళు చాలా బిజీ.
వాళ్ళు, పార్టీ అంటే ఉరికొస్తరండి.
ఏమో అండి, మా స్ జూనియర్స్ అట్లా రారు. చాలా బిజీ వాళ్, చాలా వర్క్ ఉంటది, చదువుకుంటారు.
మీ లెక్కనే మీ జూనియర్స్ కూడా అవునా ఏ
హ ఏం చేస్తున్నారంండి చదువుకుంటున్నారా
చెప్పిన కదండి వర్క్ ీట్ రాసుకుంటున్నా అని
అవునా అండి బ చీట్ రాస్తున్నారా?
ఎవ్వరు రాసిచ్చే వాళ్ళు లేరండి, సో
మీ జూనియర్స్, మీ జూనియర్స్ ఎవరో ఉన్నారన్నారు కదండ్ డి వాళ్ళకడగండి?
మా జూనియర్స్ కి, మేమే పని చేసి పెట్టాలండి. మా జూనియర్స్, మాకు చేసి పెట్టరు.
అయ్యో పాపం.
చేసి పెట్టలండి పొరగాళ్ళక్ అవునండి, మా జూనియర్స్ క్ క్వశ్చన్ చేస్తున్నారు? మీ జూనియర్స్ మిమ్మల్ని ఎప్పుడూ అన్న క్యూషన్ చేసిరా
ఏ లేదండి మా జూనియర్స్ చాలా మంచి వాళ్ళు
అట్లా మీరు అదృష్టవంతులు అండి
అవునండి మేముేమి అడిగినా చేస్తారంండి మా జూనియర్స్
అవున అండి మరి మీరు మీ జూనియర్స్ కోసం ఏం చెయరా
మేము కూడా వాళ్ళు ఏమన్న అడిగినప్పుడు చేసామండి ఈక్వల్ ఉంటదండి జూనియర్స్ కదాని వాళ్ళకి ఎక్కువ వర్క్ చెప్పము
అబ్బా మా సీనియర్స్ ఇతే ఫుల్ వర్క్ చెప్ పెటోలాండి అసలు
అయ్యో బాపం
మెంటల్ షార్స్ పెట్టేటోల్లు
అయ్యో అవునండి సరే అండి మీ మీ సీనియర్స్ కి చెప్ చెప్పండి అలా చేయకండి అని ఎప్పుడైనా కనిపిస్తే సో ఇమ ఎప్పుడైనా కనిపిస్తే చెప్తా నేను కూడా
చెప్పండి
మేం ఇల్ టార్చర్ అంటా అండి అని ఓ రామా
ఆ కృష్ణ
హ్మ్మ్ మో
ఏమైందండీ
ఏం కాలే అండి
గొప్ప గా అరుచుకున్నారా
మ్
దోమలు కరుస్తున్నయా
దోమలు అవునండి దోమలు చ చాల ఉన్నాయండి ఇక్కడ
చాల ఉన్నాయా అండి
ఉమ్
మొన్నా ఒక ప్రెస్ మీట్ లో విన్నానండి నేను కెటిఆర్ అన్నాడు హైదరాబాద్ ని దోమల్ బాహద్ దోమల్ గూడా అని చేంజ్ చేయ్యొచ్చు పేరు అని
అవునండి నిజమే అసలు
ఫుల్లు దోమలు ఉన్నాయి కదా
మ్మ్
ఇంకా మన సైడ్ చాలా తక్కు అంటే ఇటు సైడ్ తక్కువ ఉన్నాయంట వేరే సైడ్ ఫుల్లు దోమలు
ఉమ్ మా దగ్గర కూడా చాలా దోమలు ఉన్నాయి
ఉ
మ్మ్
రెంట్లు రెంట్లు మస్త్ ఐతది
హ్మ్మ్ ఏమైన్ దండి
ఏం లేదండి వావ్ నైస్ నొ అ ఇంక తిన్నార మరి
హెలో ఉమ్
తిన్నర మరి ఏం స్పెషల్ ఉంది ఏ హాస్టల్లో
ఇంక తిన్లే దండి తినాలి ఎయిట్ ఓ క్లాక్కి పోయి
సరే అండి తినండి కొంచెం మీ వాయిస్ చూస్తుంటె పో మొత్తం వీక్గా అయిపోయినార అంట కనిపిస్తుంది.
చాల వీక్ అండి ఫీవర్ వచ్చిందండి.
అయ్యో ఎలా అండి ఎలా అయితే తినండిగద
తినాలి పండగ అప్పుడు ఇంక ఫీవర్ వచ్చింద
అవునండి పండగ ఎలా జరిగింది ఏం చెప్పట్లేదు వాటి విశేషాలు
చాల బా చేసుకున్నాము కొద్దింట్లోకి వెళ్ళాం కదా ఇంకా హ్యాపీగా చేసుకున్నాము
వావ్ అంటె మీరు మాక్ మీరు మాకేం పార్టీ ఇవ్వరు ఎట్లీస్ట్ ఇంటికి కూడ పిలవరా అండి
ఎందుకు పిల్వమని ఇంటికి తీసుకెళ్తా అండి సంబ్ లొ రండి
అడిగే వరకు తీసుకెళ్లాా అంటూ తీసుకె తీసు తీసుకెళ్తాను చెప్పలేదు మీరుెప్పుడు తీసుకెళ్తారండి
తీసుకెళ్తామ అండి మీకంటె ఎక్కువ ఏముందండి
హబ్బా అబ్బ ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్
ఉమ్
నాకు త్రీ డేస్ నుంచి ఫుల్ హెడ్డెక్ గా ఉందండి అస్సలు తగ్గట్లేదు ఏం చేయమంటారు
టాబ్లెట్స్ వేసుకోండి మంచిగ రెస్ట్ తీసుకోండి
ఇప్పుడ్ ఒకటిేసుకోవాలి
ఏ అవున వేసుకోండి
మీ ఫేవరెట్ బిర్యాని ఆర్ ఫుడ్ ఐటెమ్ ఏంటండి
మై ఫేవ్రెట్ మటన్ చికెన్
మటన్ చికెన్ నాన్
పూరి మటన్ చిక్ తెన్ కోడి
వావ్ వావ్
ఏ అంటే చాలండి ఎగ్ కూడా ఎగ్
ఎగ్ కూడానా అండి మనుషుల బ్రెయిన్ ఒక్కటే తప్ప అనే తింటున్నారు అనుకుంటా
మనుషులో బ్రెయిన్ కాదే కానీ ఏంటి మేక బ్రెయిన్ తింటాని
ఓకే అండి బాయ్ థినానండి